ఆ వినిపిస్తుంది.
ఏం చేస్తున్నారు అండి
ఆ ఏం లేదు మీరు?
ఆ మేము ఇప్పుడే తినేసి వచ్చినాం.
ఉమ్ హ్మ్ ఏం కరి?
భోజనం అయిందా?
ఆ అయింది. హ్మ్ భోజనం అయింది
ఏం? కూర చేశిరు మరి ఈరోజు? మాది సా సాంబార్, ఆహ్ బీట్రూట్ తొ కూర చేస్తారు బాగుంటది, ఈరోజు అది చేసిరిరు
స అవునా, మాదేమో పెరుగు పచ్చడి.
పెరుగు పచ్చడా ఎట్లా చేస్తారు? పెరుగు పచ్చడి
పెరుగును తాలింపు పెట్టుకొని తింటామండి మేము
ఓహ్, దాన్ని పెరుగు పచ్చడి అంటారా?
ఆహూ అవును.
అవును మీకు ఉగాది గురించి ఇంకా ఏమైనా పండగల గురించి తెలుసా తెలుగు పండగల గురించి?
తెలుగు పండుగ అంటే ఫస్ట్ ఉగాదే కదా
ఆ
ఉగాది తర్వాత మీితా పండుగలు
మరి మరి న్యూ ఇయర్ చేసుకుంటాం కదా మళ్ళా ఉగాది అని మళ్ళా సపరేట్ ఎందుకు
ఉగాది అనేది ఇంగ్లీష్ పండుగ అని అంట కదా అంటే బ్రిటిష్ వాళ్ళు మనకు వదిలే పోయినా జ అది జనవరి
అవునా
ఆ న్యూ ఇయరు వాళ్ళు వదిలేసిపోయిన డేట్స్ మన తెలుగు సంవత్సరంలో మొదలయ్యేది ఉగాది నుంచే మొదలవుతుంది
ఉమ్ హ్మ్ మీకు రాములారి కళ్యాణం తెలుసా
ఆ తెలుసు
ఎందుకు బయట పెడతారు బయట పెట్టి కళ్యాణం చేస్తారు
గుడి బాయిటా
ఆ గుడి బయట టెంట్ వేసి చేస్తారు కదా ఎందుక అని అని నాకు సందే
ఆ మండప్ మండపం తయారు చేస్తారు కదా గుడి బయట ఇప్పుడు మనం పెళ్ళిళ్ళయితే ఇంటి బయట మండపం వేసుకొని పెళ్ళిళ్ళ చేసుకుంటాం కదా
ఆ ఆ ఆ అవును
ఆ సేమ్ ఆలాగే దేవుడికి గుడ మండపమెస్తారు బయట విగ్రహాలు తెచ్చి పెళ్లి చేస్తారు పీటల మీద పెళ్లి చేసి కూర్చొని పెళ్లి చేసే వారు కూర్చొని పెళ్లి చేస్తారు
ఆహా మేము ఒక సంవత్సరము త తరమ్రాలు అని చిన్న బంగారం ఏమేమో చేసి మా డాడీ దేవుడికి ఇచ్చిండు రామాలయమ్లా
హా అదా జిలకర బెల్లం
మరేదో అంట
హ జీలకర బెల్లం చేసి ఇచ్చిర్రా
ఆ ఇప్పుడు మా అయ పెళ్ళి ఉంది దాని గురించి అంటే కొన్ని షాపింగ్ అవి ఇవి చేసే ఉన్నాయి కొంచెం హెల్ప్ చేస్తారా నాకు దాంట్లో అలాంటి అంటే చెప్పడంలా
ఆ షాపింగ్ షాపింగ్ జెత్తర పెళ్ళి షాప్ మీకోసమేనా మీ అక్క వాళ్ళ కోస్
మా అక్కయ్య మా అక్కయ్య పెళ్ళి కాపోతే నేను కూడా కొంచెం ఎక్కువ రెడీ కావాలా ఆమెకంటే
ఆమె గంటే ఎక్కువ రెడీ అయితే పెళ్లిగుతురు నవ్వే అయ్యితావ్ గదా
అంటే అట్లా కాదండి అంటే మా అక్క కంటే కొంచెం నేను కూడా కనిపియ్యలా అన్నట్టు స్టేజ్ మీద మా అక్క మా బావ ఉంటారు కానీ నేను కూడా పక్కన ఉండాలి గదా
ను పా మీరు ఉంటరూ రైటె పెళ్లి కూతురే ఎక్కువ ఎక్స్ట్రాక్షన్ కొట్టాలి గదా
అంటే మా మమ్మీ మా అమ్మ నాన్న కాళ్ళు గడుగుతారు కదా ఆ టైమ్ లో నేను కూడా పక్కన కూర్
అవునా తోడి పెళ్ళి కూతురా అయ్యిన నవ్వు కూర్చోవద్దుగా తోడి పెళ్ళికూతురు వి
మైన్
ఆహా కాలు గడిగేటప్పుడు వాళ్ళ దగ్గర కూర్చ్ చుంటూ ఆహా ఓకే నాకు అర్ధమయింది అయితే నువ్వు కూడా ఎట్రాక్షన్ అవ్వపోయాల అయితే శారీ తీసుకుంటావా లాంగ్ లంగా వోనియా డ్రెస్ వేసుకుంటావా
ఆ లంగా వోని అండి ఎందుకంటే మా అక్క పెళ్ళికి చీర కట్టుకుంటది కాబట్టి ఆమెకు డామినేషన్ లెక్క ఆపోజిట్ గా చీ లంగా వోని కొనుకుంట నేను
లంగా వోని రోటీన్ గా ఎవరైనా కొనుకున్ చెల్లెలు వెరైటీ గా ఉండాలి గదా నువ్వు హలో హ్మ్ అందుకే సారి కొనుక్కో ఆ సారి కొనుక్కో ఫస్ట్
అవును గానీ వేరే కా అంటే మన కలర్ ప్రిఫర్ చెయ్యండి లైక్ ఏ కలర్ తీసుకోవాలి అట్లా అని చెప్
ఆ దాంట్లో అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయ్ ఏయ్ క్రీమ్ కలర్ అండ్ మెరును సూపర్ ఎట్రాక్షన్ గోడుతది
అయితే అప్పుడు నేను మెరూన్ కలర్ ర్లా
మెరున్ కలర్ బ్లౌజ్ ఉండాలి ప్లేన్ క్రీమ్ కలరు ప్లెన్ సారీ ఉండాలి పట్టు సారీ
అవునా
మెరున్ కలర్ డిజైన్ బ్లౌజ్ ఉండాలి
ఆహా కానీ ఎండాకాలంలో పెళ్ళండి చాలా భయం అయితుంది అవన్నీ ఎసుకొని ఉండలేస్తానా అని
అందుకే మెత్తడి తీసుకోలి
కానీ మా ఇ అంటే మా ఇంటికా ఫ్యాన్ పెద్ద పెద్
అంటే నీకు కూడా ఇప్పు మీ అక్క పెళ్ళి కాగానే నువ్ ఎట్రాక్షన్ గా రెడీ అయ్యి కె సింపుల్ సారీ తీసుకో అంటానా నేను కూడా
ఆ ఓకే దాని గురించి ఓకే మరి గాజులు ఫుల్ గాజులు ఎస్ గుంటే నాకు నచ్చదు సింపుల్ గుండెటట్టు ఏమన్నా చెప్
అ సింపుల్గా ఉండాలి కదా సింపుల్ గా ఉండాలి కాబట్టి ఒక వైట్ కలరు బ్యాంగల్ గోనుకోండి
మ్మ్
ఒక బ్లాక్ కలర్ వాచ్ గొనుక్కోండి మళ్ళీ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి వైట్ స్టోన్స్ తోని బుట్ట బుట్ట ఉంటుంది కదా
ఆ జుంకీలు అంటారు కదా వాటినే
ఆ ఆ అవి తీసుకోండి
మాటీలు మాటీలు కూడా నాకు చాలా ఇష్టం ఇప్పుడు మన మన అమ్మ మా
ఇప్పుడు వాటిల్తో సహా వస్తున్నాయి జుంకీలు
అవునా
ఊమ్ ఇప్పుడు అప్పుడేమో అప్పట్ల నేమో చెవు చుట్టూ చుట్టేది ఇప్పుడు డైరెక్ట్ తీసుకపోయి హెర్కే పెడతారుగా నెత్తి అతికితరిట
అవునా అవునవును ఆ అయితే నేను కూడా చూసిన రీల్స్ లలా ఇన్స్టాగ్రామ్ బాగా అందరు ఫాలో అయితున్నారు కదా మొత్తం
అవును ఇన్స్టాగ్రామ్ లో కానీ మీషోలో తక్కువ వస్తది
పిల్లలు కూడా ఇన్స్టాగ్రామ్ కి బలి అయితురు
బలిగాని ఇవ్వద్దు
దాని నుంచి ఎట్లా బయటికి వస్తారో మరి ఏమవుతా నాకు అర్థం అయితలేదు
సోషల్ మీడియా ముందు ఇన్స్టాగ్రామ్ బ్రాండ్ గ
ఆ ఇప్పుడు దాని నుంచి తగ్గించు అంటే ఇప్పుడు మీ పిల్లలకి ఫోన్లు చూ చూయడం అంటే ఫోన్ చూపియకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారు ఆ టైం లో
ఏమైనా స్టోరీస్ చెప్పడం చదువు పియడం ఎక్కువ అయితే నేను స్టోరీ చెప్తా తొందరగా సెల్ అడగరు సెల్ గురించి మర్చిపోతారు హారర్ స్టోరీ
అవునవును అయితే ఆ వాళ్ళకి ఇట్లా కథలు చెప్ప చెప్పడం వల్ల ఫోన్ దూరంగా ఉండొచ్చు వాళ్ళు
ఆ కథాలు చెప్పడం ఏమన్నా హైట్ చిన్న చిన్న అప్పలు ఇలని చేసి పెట్టడం బయటికి తీసుకెళ్లి కాసేపు వాకింగ్ చేపియడం అలా చేస్తే అడగరు
మా ఇంటికాడ కూడా ఒక చిన్న పాప ఉంటది రోజు ఫోన్ చూస్త దండి అసలు ఆమె ఆమెకు ఎట్లా ఫోన్ అలవాటు చేసారో ఏమో వాళ్ళు ఇంట్లో వాళ్ళు వాళ్ళిద్దరు జాబులు చేస్తారు అన్నట్టు వాళ్ళ అమ్మ నాన్న జాబులు చేసారు ఆమెను వదిలేరు అసలు ఒక వర్క్ పన్ మనుసికిచ్చి
ఆవునా అట్లా పిల్లలుగా మా మదర్ తోరు డాడీతోర అటాచ్మెంట్ లేదు కదా అందుకే ఫోన్కు ఫోన్కు అటచ్ అయ్యంది
ఆ అందుకే ఊక రీల్స్ యూట్యూబ్లా షార్ట్ లో చూస్తా ఉంటారు ఊకా తిప్పుతనే ఉంటారు
ఆ యూట్యూబ్ ఫస్ట్ డిలీట్ చేయాలే అయితే పెళ్ళిళ మీరు బాగా కనపడాల అనుకుంటారు
ఆ అవును కరెక్టే మీరు అన్నది కరెక్టే అండి అవును అంటే మేము స్టేజ్ మీద ఉంటాం కదా చెప్పండి దాని సంగతి
స్టేజ్ మీద ఉంటారు కథ బాగా ంటే పెళ్లికతురే చీర కట్టుండ దానికి ఆపోజిట్ శారీ కట్టుకోండి మీరు
ఆ
చిన్న పిల్లలని సార్ నువ్వు వెళ్ళినప్పుడు ఆ ఫోన్ ఇవ్వకని వాళ్ళ మా పేరెంట్స్ తో చెప్పండి మీరు
ఆ చెప్తా నేను అసలు పక్కా మీరేమో స్టోరీస్ ఇట్లా చెప్తా అంటున్నారు కదా వాళ్ళకి కూడా నేను చెప్పమని చెప్తా ఎట్లీస్ట్ వాళ్ళు అడిక్షన్ నుంచి బయటకి వస్తారు కదా
అవును
అదే ఆనికారం మ అసాల ఆమెకి ఇంకా పెద్దగా అయితే ఇంకెన్ని చూస్తుది అట్లా ఫోన్
మ్మ్
ఇరు ఇరువై నాలుగు గంటలు అదే పనీ
ఫోన్ చూసి కళ్ల నుంచి వాటర్ కారడం కన్ను వాయడం ఇట్లాంటివి వస్తున్నాయి చిన్న
కల్ కళ్ళ రోగాలు చాలా వస్తాయిండి అమో చూసి చూ తే
మ్మ్
వాళ్ళు ఎట్లా తట్టుకుంటారో ఏమో అసలు రోజు ఫోన్ చూడడం
మనం కాసేపు చుతే మనకు మెడలు నోతయి హలో
అవును ని బ్లౌజ్ మగ్గం వర్క్ బాగుంటదా లైక్ కంప్యూటర్ వర్క్ అనే ఏమో అంటారు కదా అది ఏం ఏం గుట్టించుకోవాలి
కంప్యూటర్ వర్కే బెటర్ మగం వర్క్ కంటే దానికి కాస్ట్ ఎక్కువ అవుతుది ఎందుకంటే కా మళ్ళీ ఆ మగ్గ వారికి చెపితే ఇంత బరువు ఉంటది మోయనే ఏమో చికాకులు లేతది మళ్ళీ అదే ఒకే లుక్ అవ్వ పడుతుంది ఇదే ఒకే లుక్ అవ్వ పడుతది మ్మ్
ఆహా కంప్యూటర్ వర్క్ మీరు కొన్ని డిజైన్లు పంప చెప్పండి నేను అట్లా గుట్టించుకుంటా
ఆ సరే అండి
ఇంకేమనా ఉందా అండి చెప్పడానికి
ఇంకా మీరే చెప్పాలి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి
ఆ మీ ఊర్లో ఏమనా రేపు ఎల్లుండే ఏమనా స్పెషల్ ఉందా
ఆ రేపేమో పెళ్లి ఉంది మా చుట్టాలది ఎల్లుండి ఉప్పలమ్ము ఉన్నది
ఎగ్జిబిషన్ అలాంటివి ఏమైనా పెట్టిరా మీ ఊరిల
బీషనంటే అప్పుడుప్పుడు సర్కస్ పెడుతరు సర్కస్ పెడతారు అప్పుడప్పుడు అక్కడ డ్యాన్స్ర్ అయితే మేము చూడ్డానికి పోతాం
అవునా మాకు అది యాభై రూపాయల ఎంట్రన్స్ ఫీజ్ ఇయ్యాలి తెలుసా మీకవి
మాకు అట్ లేదు ఆడిపోయినాక మాకు ఫీజు కావాలంటని వాళ్ళే వచ్చి మా దగ్గర అడుకుంటారు అలా వినబడ్డళ్ళ అందరినీ అడుకోగానే పేరు అడిగి పలానా మనిషి తిరని పేరు మైకలు చెప్తే ఊరు మత్తం వినబడాలండి
ఓకే అక్క మళ్ళీ సరే అండి
సరే